తుందానే
ఆ వినిపిస్తుంద్ నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినబడతాంది ఇప్పుడు
మ్ చెప్పు ఆ ఏడ కూర్చున్నా ఇప్పుడు ఎడ కూర్చునావ్ ఎక్కడ కూర్చునావ్
ముంది చూసినావా
అక్కడనే భయమైతలే అక్కడ కూర్చుంటే
ఏం భయం నేను ఒకటింటి దాకా కూడా కూర్చుంటా
ఒక్కటి ఈ మెట్ల దగ్గరకు కూర్చొన్నా కాని ఇక్కడ భయం భయం అవుతుంది నాకు
మా డాడీ వాళ్ళు ఇంకా మేలుకునే ఉన్నారు కదా అందుకే ఏం భయమైతలేదు
పిల్లా బయట కూర్చొంది గాని స్పీకర్లు పెట్టుకుంది అది నేను ఇక్కడ కూర్చున్నా
తిన్నరా అందరు
ఆ తిన్నాము ఆ మా అందర్ అట్లా పండుకొని ఉన్నారు
ఉమ్ మా మామోళ్ళు అయితే నిద్ర కూడా పోయిరు
వాళ్ళు ఇంకా పడుకోలేదు తెల్లారికి తెల్లారికి కూర కోస్తుండే తోట కూర
మాది తెల్లారి టమాట పచ్చడి అయిన పొద్దున దోశలే పోసుకోవాల్సింది పోయాలి
అబ్బా అ దోశలు తింటే చేస్తుందే మా అమ్మ నేనే నేనే దోశలేస్తున్నా రోజు తెలుసా ఆ పిండి ఒక్కటి ఈ చేసి ఇస్తున్నారు నాకు
ఉమ్ హా నేను కూడా మా ఇంట్లో కూడా దోశలు అయితాది మూడు రో నిన్నటి నుంచి దోశలు అవుతాని మొన్న మొన్నటి వరకేమ ఇడ్లీ
ఆయిల్ వల్ల ఆ నూనె వల్ల ఫేస్ అంతా అంత నల్లగా అయితుంది రోజుకి
ఇంకా నువ్వే అట్లా అంటే నేనేం అనాన్లే
అ ఉమ్ అరే నాకు ఇది వయసు కురుపులు అంటారు చూడు వయసు వస్తుంటే కురుపులు వస్తాయి అంటారు
ఆ
ఇట్లు వస్తున్నాయి నాకు చెంప మీద
ఏమో కాని నేన్ నిన్న ఒక వీడియోలో చూసినా టమాటా చెప్పండి మంచిగా ముఖానికి రుద్దుకుంటే టమాటలను చక్కెరగాయలులకు రుద్దుకుంటే మంచిగైతుంది రుద్దుకుంటే
అబ్బో అది ఎన్నో సార్లు ప్రయత్నించిన నేను ఒక్కసారి కాదు టమాటా పండు మీద పస్ పూ పేస్ట్ ఏసి రుద్దితే తెలగ అయితది అన్నారు అది కూడా ఏసి రుద్దిన
ఆ నాకు నేను శక్కరున్న టమడ పండు రుద్దున పింపులు వచ్చి చుడు గోరంగాచ్చ
తేనే ఉంటది కదనే తేనే కూడా ఆ పూసుకున్ టే ఇట్లా పింపుల్స్ అన్ని పోతాయ అన్నారు. కుర్పులోచ్
నేన్ రుద్దుకున్నా రుద్దుకున్నా తేనె అట్లా రుద్దుకున్నా మళ్ళ ఆ తేనెను ఒక గ్లాస్ నీళ్ళల ఒక సుసేసి చేసి ఒక నిమ్మకాయ పిండుకొని అట్ట కూడా తాగన మంచిగా అవుతదంటే.
ఏమోనే నేనయితే తెల్లగ అవుతులే నేనైతే ఏం రాసిన సరే.
ఇంకా నువ్వన్నా కసన్ నయ్యం నువ్వు తెల్ల ఉంటవు కాబట్టి ఇంకేం కాదు, నేను ఎట్ చూసిన కర్రగా మళ్ళీ నేన్ ఇంక ముఖం ఇంకేది పడితే అది పెట్టుకుంటాను మళ్ళా.
నేను కూడా ఏది పడితే అది పెట్టేస్తున్నా తెలుసా కురుపులు వస్తున్నా అట్లే చెంప మీద.
ఉఒ
ఏమో లేదే అరే అప్ ఇప్పుడు మన్ తొమ్మిదో తొమ్మిదో క్లాస్ లో ఉన్నప్పుడయితే తొమ్మిది ఏదో క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు ఇంక తెల్ ఇలా ఉండిదాని కాన్నే
నేను ఇంకా అప్పుడు నల్లాగ ఉండేదన్నిలే ఇప్పుడే కస మంచిగా అయితన్న.
ఎట్లా అవుతున్నా నల్ల నల్లగా అయితున్నా బొగ్గులక్క.
నేను బక్కకుంటే మంచిగున్నానా లాడ్డుగుంటే మంచిగున్నానే.
ఇప్పుడే మంచిగా ఉన్న లాడ్డుగున్నప్పుడే అప్పుడే ఏం నచ్చలే నాకు. అప్పుడు ఫేస్ ఏమో లడ్డుగా బాడీ ఏమో బక్కగా ఉండే నీకు. ఇప్పుడేమ్ మంచిగా ఉంది ఆ నీకు ఇట్లా చెంపలు ఉంటాయి కదా. చెంపలు బాడీ సూట్ అయితే లాడ్డుగా ఉంటుది మంచిగా ఉంటుంది అప్పుడు.
ఆ ఈయన ఏమంటాడు తెలిస అంత లడ్డుగా అయితాన్నావేంది అని అంటాడు.
యే ఆయన కూడా లడ్డుగానే ఉన్నడులే
అలా లడ్డుగానే
ఆ బాయ్స్ లడ్డుకుంటే ఏం మంచిగా ఉండరు గర్ల్స్ లడ్డుకుంటే మంచిగ ఉంటారు.
కదా నేను కూడా అదే అంటే మళ్ళ నేను ఇగా అంటే సన్నగాయిదామని కొంచం తక్కువ తంటా నేన్ అంటే వద్దు వద్దు గట్టిగానే తిను మంచిగా లడ్డుగా తిను. మంచిగానే ఉంటా
వాళ్ ఎవరో ఏదో చెప్పతరాని నువ్వు ఏం సన్నగా అవ్వకు లడ్డుగానే ఉండు లడ్డుగనే మంచిగాన్నావ్. లడ్డుగయితేనే మంచిగా అనిపిస్తది తెలుసా.
చీ పొట్ట వస్త్
చిన్న అరే ఆ పొట్ట మనకి కనిపయదే నువ్వు హైట్ ఉంటావు కదా. పొడుగుంటా కదా పొట్టనికి గంగ్
ఆ మళ్ళీ మనకు మనకు పొట్టుంటే టాప్స్ వేసుకుంటే మంచిగా అనిపిత్తది పొట్ట వెనకాల మంచ్
ఆ అప్పుడు ఇంకా నేను ఎట్లు ఎలా ఉండే గుర్తుందా. ఇప్పుడు ఎట్లున్నా
ఇప్పుడు ఇది ఎట్లుంది మనం అలిగింది కదా మన మీదా ఆమె ఎట్లుంది బక్కగా ఉంటే.
త్ దుడ్డు గుండయ్ ఇప్పుడు చూడు ఎట్లున్నా కదా వెనుకల్ వెనకాల దిష్టి పెట్టి పెట్ ట్టి మొత్తం తగ్గిపో తగ్గిపించేసిండ్రు ఎవరు అది ఉందిగా. ఇరికిిన పళ్ళుది
యే ఇరిగిన పళ్ళుదిస్
ముందుఇరిగిన పళ్లే ఈ అన్ నవ్వుతదిగా ఒడిసే
ఆ ఆ ఆ ఆ
ఉమ్ బాయ్స్ జెన్యూన్ జెన్యూన్ ఆ అదే అది దృష్టి పెట్టి పెట్ టట్టి ఉన్నా అంత పోగొట్టింది.
దాన్ని దిష్టి
దాని దిస్టే ఆకింద అమ్మ తల్లి ఇక్కడే ఇల్లు ఖాళీ చేసినట్టు ఉన్నారే వాళ్ళు కనిపియట్లేదు డోర్ అంత ఓపెన్ ఉంది గాని
జడ అసలు ఎట్లుంది ఎట్లుంది తెలుసా మొత్తం జుట్టుచ్చింది కొంచెం కొంచెం
ఏ చీ అలా అన్నాయికి అలా అన్న కూడా అట్లా తిరుగుతుండాయి ఏడుంటారో వాళ్ళ మళ్లీ ఇప్పుడు మారిపోయుంటారు ఏమో కనిపియట్లేదు చాలా గల్లికెళ వస్తు అనే నేను
హ్మ్ అయితే మారినట్టున్నారు మరి
మారిపోతే బాను మొత్తనికి ఇడికెళ్ళి పోతే బాగుండు కదా ఒడిశాలో ఉండొచ్చుగ
హ్మ్ ఆడపోయ అబ్బాయితో కతం చేసేస్తది దేశ దేశలు తిరుగత్తది ఇగ అది పోయిన కాడలా బాయ్స్ అందరుని ఏసేసిస్తది దగ్ చంపి
అవునే అమ్మా
హ్మ్ దానివల్ల ఓడిపోయిన మొగోళ్ళు ఎంతమందో
హ్మ్
ఎట్లు ఉండబుద్ధి అయితే అట్ల అందరు
ఏముంది ఇగ ఆ ఆటో ఆటో డ్రైవర్ భార్య
అసలు ఇక ఏమైందో ఏమో పండుగ పండుగ అయిపోయింది మనం రేపు ఆంటి దగ్గరికి పోయి కనుక్కోవాలి అసలు
అరే అడిగినావే ఏ ఆ ఆమెకి ఆంటికి
లేదు నేను మీరు రాకపోతే నేను ఎందుకు పోతా ఆంటికి నేను కార్మిక నగర్ లోనే ఎక్కేదాని రోజుకు ఇప్పుడేమో ఇక్కడనేమో నేను మీరు రాలే అని అలా బోనే పోలే
ఉమ్ అడినా అళ్ ఏడుంటారు తెలుసా మంచిగా ఉండే మనకి అ ఏడుంటో తెలిసే మంచిగా ఉ కావాల నల ఇంటి ముగడికి వెళ్లిపోయి అర్రే ఇడున్నావే నువ్వు అందు
అ ఇప్పుడు నీకు ఒకటి చెప్పనా ఇప్పుడు మన మన క్లాస్ లో ఒక చిన్న పాప వాళ్ళ మమ్మని చూసినం మస్తు చిన్న పాప అందరికన్నా చిన్న పాప వాళ్ల మమ్మీ ముస్లిం
ఆహ
ఆమె ఆ ఆమె పేరున్న ఇప్పుడు ఈ మన ఈ ముందు చూసిన ఇది కడప అక్క
హ్మ్
కడపక్క ఉంది కదా ఏడు నెల కడుపక్క
ఆ ఆ
ఆ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇంటి పేరు సేమ్ ఉన్నాయి ఖాన్ ఖాన్ అని
అవునా అరే సేమ్ అనుకుంటానే అరే కొంతమంది పేర్లు అ అట్లే ఉంటాయ సేమ్ సేమ్
అదే మన కూడా ఇప్పుడు మా మీ ఇంటి పేరు మా ఇంటి పేరు సేమ్ అనుకో అంటే మనం మనం దేలుసుంటాం కదా అట్లా దేలిసి ఉంటారా అని
అడిగి సూద్దాం మరి మీకు ఇట్లా ఈ ఈమె తెలుసా అని
అడుగుత ఒకవేళ పుసుక్కున వాళ్ల మరిదో ఎవరో అయ్యి ఉంటే ఎట్లనే
వద్దులే మనకి ఎందుకు లేనిపోని గొడవలుతంట హ్మ్మ్ ముందే ఇప్పుడు అది అట్లా అయిపోయిన హిందు పోయి తొందర అయింది పోయి మనం కూడా ఎసుకున్నాం అనుకో మనకు
హ్మ్ ఏంలే మన ఇచ్చాపోతమ్
మూసుకొని ఉందాంలే అది ఎప్పటికైనా కనిపిస్తుంది కదా అప్పుడు అడుగుదాం
ఉంటాంట ఉంటే అంటే పానీపూరీ ఆంటికి అంత తెలుతుంది మనకి చెప్తే మంచిగా
అవునుఏ ఆమె ఆడుంటది కాని ఆమెకు అన్నేట్ల తెలుస్తాయే
ఏమో పు ఇగ్గో రేపు పానీపూరి తింటానికి వచ్చి వాళ్ళ ఇంటి మీద గల్లీ నుంచి వద్దామా ఏంటిది
ఆ పానీపూరీ ఆంటీ అందరి గురించి ఇట్లా ఆడళ్ళ గురించి ఇట్లా గలీజుగా చెప్తుంది వాంత నివాంతి ఉంటుంది మరి ఈమె కూడా అందరు మొగాళ్ళతోటే మాట్లాడుతది కానీ మోగోళ్ళ
ఆ కాదు ఎట్టిగా ఆమె ఏమన్నది ఒకస తరన్నది నేను అసలు హాలీమ్ ఎప్పుడు తినలే నాకు అస్సలు నచ్చనేనచ్చదు ఎక్కడ తినలేదన్నది. మళ్ళీ ఒకసారి అమ్మాయి అమ్మళ దేముందో ఈ బక్కది పోయినప్పుడు అన్నది కదా మస్తు ఉంటది హలీము నేనేక్కడ నేను డాకుప్లేషన్
చమ్ము అన్నారు కదా
ఆ అన్నది ఆమ్ మల్ల ఓవర్ యాక్షన్ చెప్తాది హాలీముడు నేను ఇప్పుడే తిన్న అంటది మళ్ళ మేము మొన్న అంటది గద
కాదే గలీజ్ గా చేసుకుంది ఎవరితోఐనా తింటదా ఏ అది గలీజగా చేస్తే అది తింటద మన మీద బుద్ధి లేకదా తింటున్నాం కాని
చాల మంచినే ఉంటది కాగానీ ఎందుకో మరి మా ఆ మాటలే మస్తూ పొగరు చూపిద్దాం ఆ మంచిగానే ఇత్తది కాని మంచిగా చూస్తుంది మనల్ని కూడా కాని ఏమో మంచిగా వేరిటల గురించి అయితే మంచిగా చెప్పదిఅసలు
ఉమ్మ్ ఆమె ఆడుండి అన్నీ తెలుసుకుంటుంది మనం చుట్టూ తిరగటం కాని మనకి ఏం తెలివదు.
ఆ ఇప్పుడ్ రేపు రేపు వచ్చేటప్పుడు మనం ఈ ఏడు నెలది ఉంది కదా
ఉమ్మ్
గల్లీ నుంచి వద్దమై పానీ పూరి తిన్ తనకి సాయంత్రం ఉమ్మ్ వెళ్దాం వాళ్ళకి
ఆ అట్లే పొయ్యిరా ఇ ఆ ఇది కుట్టు మిషన్ ఆంటీ దగ్గర నా ఫ్రాక్ ఇచ్చినా కదా అది కుట్ కుట్టమని చెప్పొద్దాం అని కుడతలేదు.
వ
ఈ రోజు పోదాం అంటే మా అమ్మ వాళ్ళు ఇంకా చాలా టైం అయిపోయింది మన ఇంటికెళ్ళిపోదాం అన్నారు పోనినీయల ఇంక
ఆ రేపూ రేపు ఏం చేద్దాం అంటే పొయ్యి తంబ్ ఏసేసి ఫోటో దిగి వచ్చేద్దాం, కొంచెం సేపు కూర్చొని ఎమ్మటే వచ్చేద్దాం. ఆ నేను ఒక బ్యాగ్ ఏం తీసుకురండి ఇయాల కట్ చేసిన
ఆ
అది ఒక్కటి తీసుకొచ్చి ఆ ముందు మిషన్ మీద కుట్టేస్తది ఒకటి కుట్టేసి ఇంక తర్వాత మంచి మొత్తం తిరిగేసి వద్దాం ఆ అట్ట ఎత్తుకున్న తీసుకొత్త
ఆ తీసుకురా అట్లే మనం ఆడ తంబేసి వచ్చి ఫోటో దిగొచ్చి పానీపూరీ ఫస్ట్ తంబేసి వచ్చి పోటో దిగొచ్చి ఆడనే కదా ఆంటీ కూడా ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా. ఆ ఇట్ ఇటు పోయి వచ్చి ఈ ఇటు సైడు మా ఇటు సైడ్ కీర్తివాల్ల గల్లికి వెళ్ళి ఇటు సైడ్ ఆ పోయి వచ్చి ఈడ షాప్ ఉండదు ఆ గల్లికి వెళ్లి ఇటు ఇటు వెళ్లిపోదాం.
ఆ వెళ్ళిపోయి వీళ్ళుంటికే వీల్ళింటి ముందర నుంచి ఇక పానీపూరీ తినొద్దాం కనిపిస్తే మం మళ్ళ వాళ్ళ ఇంట్లోవలేవరన కనబడితే ఈమె మంచిగా ఉందా అని అడగొచ్చు. పేరు పెట్టి పిలిచి
ఆ సరే ఈ ఇట్లా ఈడి ఆడిపోయి ఇడ మా ఫ్రెండ్ ఉండే ఆ ఏడు ఉందని ఇట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరనా కనిపిస్తారు కదా అట్ల ఆళ్ళనీ అడుగుదాం
వద్దోద్దు పుసుక్కున్న వాళ్ళు ఎవరనా నిన్న తంటిగా మనల్ని సామనే చంపుతారు
మనకు తెలుసయే వాళ్ళ విషయలు తెల్వదు కదా అడిగితే అప్పుడు ఏమయితది
వొద్దులే వీలు కూడా వీలు కూడా అట్లనే అ కుంటరే వాళ్ళు గల్లోల్లు దానికి ఫ్రెండు అన్నమంటే మనల్ని కూడా దాంతోనే పోల్స్తారు ఇగ
ఎందా పో పోయి అయితే పోయా అట్లా వద్దాం ఏం కాదు
ఎవరన్న కనపడితే వాళ్ళని అడుగుదాం
ఆ సరే అలాని అడుగుదాం
తమ్ముడు అన్నవు కదా చెల్లన్ అని ఎవరన్
ఆళ్ళ అన్న వాళ్ళు కనిపిస్తారు కదనే అలాని అడుగుదాం
మామూ వాళ్ళ అస్తలు మంచొల్లు కాదే మస్తు గోరమ్ రౌడీలు అస్సలు మన్ అస్సలు మంచొల్లు కదు బాడకోన్నాడుగు వద్దా సంఖ్య
హ్మ్ సరే
వేరేవరన్న కనబడితే అడుగుదాం
హ్మ్
ఇంకేముంది ఇంక రేపు చేసే పని
వాళ్ళ డాడీ వాళ్ళు ఎవరైనా కనిపిస్తరు ఆడుగుదామా
వోయమ్మో వద్దే పాపం ఫీల్ అయితదే మస్తు
ఏమైతదే అసలు
వద్దు వద్దు తెలుసుకునే వచ్చిర్రు కావచ్చు అనుకుంటురేమో
మనకేం తెల్వదు దాని విషయము
ఇదున్నది చూసినావా మన ఇద్దరం కలిసి ఐ డి లాగిన్ ఆ దొంగతనంగా ఇది ఎత్తు పల్లది ఆ దానికి తెలుత్తది దాన్ని అడుగుదామా ఎప్పుడన్నా దాని ఇల్లు ఎక్కడ అసలుకు
తెలుసు నాకి ఈన్నె మా గల్లి కిందనే
అవునా కాని అది డ్యూటీ కి పోతనట్టుంది కదా మేము
రేపు సెల్వ ఇస్తారేమో కదా రేపు పండుగ
కానీ వాళ్ళందరు ఉంటారేమో అని వాళ్ళో ఇంట్లోలు
మెసేజ్ చేసి చూద్దాం ఏమన్నా
ఆ దాన్ని మీ ఇంటికి రమ్మను
ఆ సరే మా ఇంట్
ఆ మనం అక్కడికి పోయి తంబేసి వచ్చినంక మీ ఇంటికి రమ్మని డబ్బులు తీసుకోని పానీపూర్ తినే
అవును ఈ ఈ రోజు నైట్ కి మెసేజ్ చేస్తా దానికి
ఆ ఈ రోజు నైట్ మెసేజ్ చేసి చెప్తా పానీపూరి తినొద్దం నేను ఫోన్ చేసినప్పుడు నువ్ మా ఇంటికి రా అని చెప్పు
ఆ సరే ఇరోజు జెస్